హలో
హలో
హలో హలో హలో హలో
హాయ్
వినబడ్తందండి ఆ వినబడ్తంది
ఉమ్ ఏం చేస్తున్నారు. ఏం లేదు పండుకున్నా
పండుగల గురించి ఏమైన్నా ఆలోచించిరా ఏం పడుగలు చేసుకుందాం అనుకుంటున్నరు
మేమైతే దీపావళి గురించి అనుకుంటున్నాము. అవునా
దీపావళి స్పెషల్ ఏంటండి
ఏంటే ఇక అమ్మ అమ్మ వాళ్ళు ఇంట్లో స్వీట్లు చేస్తారు క్రాకర్స్ తెచ్చుకోవడమే ఇంకా అదంతా కాల్చ కాల్చోడం ఇంకా అంతే ఉంటుంది
అవునా ఏమేం క్రాకర్స్ తేస్తారెంటండి
చిచ్చు బుడ్లు బుచక్రాలు ఇంకా షార్ట్స్ అన్ని రకాలుగ ఉంటాయి కదా పోయి తేచ్చుకోవడమే
మ్ దీపావళి కాకుండా ఇంకేం పండుగలు చేసుకుంటారండి ఆ మ్ అవునా ఆ పండుగలన్నింటిలో మీకు బాగా ఇష్టమైన పండుగ ఏంటండి‌
మాకైతే హోలీ ఇష్టం అండి
అవునా హోలి రోజు ఏం చేస్తారు
పొద్దున్నే లేచిన తర్వాత ఇగ కలర్లు నింపుకోని ఇంకా వెెల్ళడమే అండి బా ఆడుకోడానికి వెళ్లడమే
అవునా మా ఊర్లో మేము సంక్రాంతి బాగా చేసుకుంటామండి
అవునా
ఆ
ఏం చేస్తారండి
సంక్రాంతి అంటే ము మూడు రోజుల పండుగ అండి అది ముందు రోజు భోగి రోజు ఏం చేస్తామంటే లేచి పొద్దున్నే భోగిమంటలేస్తామండి ఇంట్లో ఉన్న పాత సామాలన్నీ తీసుకొచ్చి వేస్తారండి అందులో భోగి రోజు భోగి మంటలు రెండో రోజేమో సంక్రాంతి ముగ్గులండి ముగ్గులు పెడుతూనే ఉంటాము ఆ పోటీలు జరుగుతూ ఉంటాయి ఆ పోటీల్లో ముగ్గులు వేస్తూ ఉంటాము దానికి ప్రైజులు కూడా ఇస్తారండి కలర్లు ఎసి అవన్నీ నింపి ఎవరు ముగ్గు బాగుందో అందరివి చూస్తారు ది బాగున్న వాళ్ళందరికి ముగ్గులకి పోటీలకి ఆ ప్రైజ్లు ఇవ్వడం అట్లా చేస్తారండి
అవునా నేను కూడా విన్నానండి సంక్రాంతి ఎప్పుడు వెళ్లేదు కాని నేను విన్నాను ఇట్లాంటివన్నీ
మ్ ఆ కనుమ రోజు అయితే ఇంకా ఏముందండి ఆ చికెన్లు మటన్లు వండుకొని తింటారండి అయిగూడ ఏం చేప్తం లెండి మీకు
అవును మీకే పండుగ ఇష్టం అండి
మేము సంక్రాంతి బాగా చేసుకుంటాము దసరాలు బాగా చేసుకుంటామండి
దసర ఎన్ని రోజులు ఉంటుందండి మికు
తొమ్మిది రోజులు చేసుకుంటామండి తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్ని తయారు చేస్తాం ము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క అలంకరన చేస్తాము ప్రసాదాలు ఒక్కొక్క రోజు ఒకొక్క రకమైన ప్రసాదం చేస్తాము అది అందరికీ నైవేద్యం పెడుతాము అందరికి పెడుతూ ఉంటాము ఆ పండుగ అంటే పెద్ద పడుగ కదండి బాబు ఊకే ఇల్లు సర్దుకోవడం వారం నుం కి ఇళ్ళు వాకిళ్ళు ఉడ్చుకోంటం దేవుడి గది సుబ్ శుభ్రం చేసుకోవటం అబ్బో చాలా పని ఉంటుందండి
అవునా మా దగ్గర గూడా ఇంతే అంటుందండి. వారం ముందు నుంచీ. ఒకా అంతా హడావిడిలా ఉంటుంది.
అవునా హడావుడి అంటే ఏం చేస్తారండి. అంటే ఇంకా రోజు కొక
ప్రసాదాలు చేసుకోవడమూ ఇంకా కొంచెం. ఒక్కొక్క పందిరిలో మనం కూర్చుంటాము అక్కడ కొంచెం పద్దా ప్రసాదాలు పంచి పెట్టేది ఉంటుంది.
పూజలు గూడా చేస్తారా. అంటే మీరు ఏమన్నా మండపాలు అవి ఒప్పుకుంటారా అండి. ఆ ఒప్పుకుంటాను. అవునా వినాయక చవితీ చెయ్యరా.
ఆ అవి గూడ చేస్తామండి.
అవునా. వినాయక చవితి అంటే మీరు పందిర్లూ ఒప్పుకుంటారా లే తి ఇంట్లోనే చేసుకుంటారండి.
ఇంకా ఇంకా పం పందిర్లూ ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు వాళ్ దగ్గర చేస్తాను.
అవునా ఇంకా ఏం చేస్తారండి పండుగలు. మామూలుగ వచ్చే పండగలు అన్నీ పాటిస్తాం అవునా. మేమవుతే ఊగాదీ బాగా జరుపుకుంటామండి స ఆ రోజు ఉదయాన్నే లేచీ శుబ్బరంగా ఇల్లు శుభ్రం చేసుకొని. ఏందంటే వేపూ పూ పువ్వూ కా బెల్లమూ అట్లాంటివన్నీ రెడీ చేసుకొనీ మావిడికాయ తెచ్చు కొనీ, మావిడాకులు తోరణాలు కట్టుకొనీ అబ్బో హడావుడి, హడావుడి చేస్తామ్ మండి మేము.
అవునా మా అవునండి మా దగ్గర గూడా అట్ల చేస్త్ స్తారు. ఆ ఆ ప్రసాదం పంచిన్ తర్వాత సాయంత్రమూ గుడి దగ్గరికి ఎళ్తే వాళ్ళు పంచాంగం అవన్నీ చెప్తారండి.
అవునా
అక్కడికెళ్ళి కూర్చుంటామండి మేమంతా. అదొక్కా ఎనిమిదో తొమ్మిది దాక
కా అవుతుంది. ఆహా ఇక్కడా మా దగ్గర చాలా సేపు చెప్తారు గదా ఇంక అవునా పంచాంగం అంటే మన జాతకాలండీ.
అవునండి జాతకాలు అట్లాంటివి చెప్తూంటారు. ఈ సంవత్సరం మనకి ఎలా ఉంది అనేది అ టె చెప్తూంటారు అం
అవునా అవు నేనూ ఎవరో చెప్తుంటే విన్నాను కానీ, ఎప్పుడూ విన్లేదండి దగ్గరిగా.
ప్రతి సంవత్సరం వెళ్ళి కూర్చుంటాం అండి. ఇక్కడా మన దగ్గర్ మనకీ దగ్గర్లో ఒక గుడి ఉంటుంద్ అక్కడే ఉ ఉగాది సాయంత్రం ప్రతి ఉగాది సాయంత్రానికి స
అవునా చెప్పు ఆహా అవునా ఊ ఇంకా ఏం పండగల్ చేసుకుంటారండి మీరు బాగా. మేమవుతే దీపావళి బాగా చేసుకుంటామండి. దీపావళి హడావుడియే హడావుడి. ఇంటి చుట్టూ దీప్ పాళు పెట్టీ, క్రాకర్స్ తెచ్చుకొనీ హడావుడి హడావుడి చేస్తాం. గులాబ్ జామున్ అని అవి స్వీట్లు రకరకాల స్వీట్లు చేసి తపా సలు కాల్చక స్వీట్ తినాలంటారు కదండి అందుకని స్వీట్ తింటు తింటంటి రకరకాల చాలా ఐటమ్స్ చేస్తానండి
మా అమ్మగారు కూడా అదే చెప్పారు
తర్వాత స్వీట్ పాయసం అవునా ఇంకా మా ఊ మీ ఊర్లో బతుకమ్మ బాగా చేస్తారట కదండి అవునండీ ఆహా అంటే ఏం చేస్తారండి బతుకమ్మంటే
అంటే పువ్వులు గుచ్చి ఒక ఒక ట్రయాంగిల్ షేప్ చేసి నన్న ఎత్తుగా అక్కడ పెట్టి దాని దాని చుట్టూ తిరుగుతారండి
అవునా ఆ చేసి అట్లా అప్పుడు దాన్ని ఏం చేస్తారండి
దాన్ని అ సర్కిల్ లా తీసి ఆ అందరూ చేసిన బతుకమ్మని దాన్ని అందులో పెట్టీ దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు ఆహా పాటలు అయిపోయాక ఇ
ఆ సోగా స్వీట్ ఉంటుందండి అది వండుకున్నది అక్కడ నైవేద్యం పెట్టి దేవుడు గ్రామ దేవతలకి అని ప్రసాదంగా పంచుతారు ఆ బతుకమ్మల్ని తీసుకెళ్లి నీళ్ళల్లో వదిలేస్తారు
అవునా ో ఇదేదో వెరైటీగా ఉందండి మీరు చెప్తుంటే వింటుంటే బాగుంటదండి కొందరు కూడా మా పది పదిేను రోజులు దక గుంచండి అవునా అంటే చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అని కూడా ఉంటదట కదండీ ఒక్కొక్క చోట ఒక్కొక్క లా జరుగుతది లేండి అవునా ఆ ఇంకా
బోనాలు బాగా చేస్తారంట కదండి అవును బోనాలు కూడా బాగా చేస్తారండి అటు ఓల్డ్ సిటీ అటు వైపు బాగా చేస్తారు మా దగ్గర కంటే బాగానే చేస్తారు బోనాలు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడండి బోనాలు
సికింద్రాబాద్ అని విన్నాను నిజమేనండి
ఆ అవునండి సికింద్రాబాద్ లో స్టార్ట్ అయ్యి ఇంకా అట్లా అన్ని అన్ని వతలికి వచ్చి మళ్ళ అక్కడే ఎండ్ అవుతుంది
అవునా ఆహ ఇంకా ఏం చేస్తారండి పక్క అదేంది బోనాలంటే ఏం చేస్తారు
ఒక కుండలో స్వీట్ లాంటిది పెట్టుకొని అక్కడ అమ్మవారిని ఆవానించుకుని అక్కడ పూరే ంపులుదసి అక్కడ గ్రామదేవతికి నైవేద్యం పెట్టి
స అకుంటే మళ్ళీల వాళ్ళకి తోకల్లాగ కూడా అందరూ చేస్తారు అవునా, ఉహు ఇంకా అండి
బలి ఇస్తారట కదండి? అది బలి లాస్ట్ రోజుల్లో ఇస్తారండి.
అవునా, అంటే ఎన్ని రోజులు ఉంటుందండి బతుకమ్మ? సారీ బతుకమ్మ కాదు బోనాలు ఎన్నాళ్ళు ఉంటుందండి. ఎన్నిరోజులు ఉంటే అన్ని రోజులు అవునా? ఓ! ఒక దగ్గర ఒక్కక్క విధంగా జరుగుతుంది ప్రయాణం ఒక్కొక్క బల్కంపేట అయితే నిండుగా జరుగుతాయండి అక్కడ. అవునా గోల్కొండ కూడా చేస్తారట కదండి? అవునండి చేస్తారు. ఆహా మీరు చూసారా? ఒక పండుగనే అయితాది. ఆహా ఆ ఇంకా అండి
ఇంకా ఏం చేస్తారు మీ ఊర్లో?
మా ఊర్లో గ్రామ దేవతలువి పూజలు జరుగుతూనే ఉంటాయండి. మ్
చెప్పండి
మాకయితే ఇక్కడ బాగా ఎంటంటే? జాతరలు అవి జా జరుగుతాయండి ఆ జాతరలో ఆ బుడగలని అవనీ ఇవనీ అమ్ముతారు కదా, ఆ వాటి గురించి అన్నా మేము వెళ్తామండి.
అవును
మాదగ్గర జాతర జరుగుతుందండీ ఇంకా ఓన్లీ పండుగ అవునా అంటే జాతరలు అంటే కొన్ని కొన్ని ఊళ్ళల్లో జాతర జాతరలు బాగా చేస్తారండి. అమ్మవారి దగ్గర బలిచ్చి శుభ్రంగా అది ఎంత ఇంటికి తీసుకెళ్ళి వండుకొని ప్రసాదంలా తింటారట కదండి.
అవునండి
ఆహా! అది మీకు కూడా ఉందాండి ఆచారం.
లేదండి మాకు అట్లా ఏం లేదు మేము బలిచ్చి వచ్చేయడమే. అవియి అంటు ఇంటికి తీసుకెళ్ళే ఆచారం మాకు లేదు.
మీ హైదరాబాద్ లో చార్మినార్ అవన్నీ బాగుంటాయట అవునండి బాగుంటాయి. మ్ అవంతా నైట్ టైమ్ వెళ్తే ఇంకా కొంచం బాగుంటుంది. అవునా, ఓకే. సరే అండి ఉంటానండి.
ఓకే అండి బాయ్